హాయ్ అండి ఆ ఇప్పుడు వస్తుంది
అవును వస్తుందండి బాగా డిస్టర్బెన్స్
అవునండి డిస్టర్బెన్స్ బాగు ఉంది మా ఇంట్లో కొంచెం పిల్లలు బాగా డిస్టర్బెన్స్ చేస్త
చుట్టాలు వచ్చిండ్ర అమ్మ మీ ఇంటికి
పిల్లలే
పిల్లల్నికి ఒకసారి చెప్పండి మీరు పక్కకు జరగండి పిల్లల నుండి
నే పక్కనే ఉండాలండి ఇంకా చెప్పండి డిన్నర్ అయిందా
అవునండి డిన్నర్ అయింది ఇంతకు ముందే డిన్నర్ చేసాను
అ
డిన్నర్ లో పెసరపప్పు చేసాము బెండకాయ ఫ్రై చేసాము టమాటా కర్రీ చేసాం
మ్మ్
మీరేం
ఇంకా అండి మీమా ఆ టమాటా తిన్నాం
అవునా ఆహా హా
వెదర్ ఎలా ఉందండి మీ సైడ్
వెదర్ మా సైడ్ అలా బాగానే క్లౌడీగా ఉండేది ఇంకా వర్షం ఏం రాలేదు కని మబ్బు మబ్బు లానే ఉంది ఇప్పుడు రెండు మూడు రోజుల నుండి వర్షాలు కొడుతున్నాయి ఇటు
రెండు ఆ
ఆ ఇంకా మీకు నేచర్ అంటే ఇష్టమా అండి ఏంటి
అవునండి వర్షాం రావట్లేదన్
అచ్చా వర్షం రావట్లేదా మీ సైడు
రావట్లేదండి వస్తున్నట్టు అనిపిస్తుంది గాని అది రావట్ లేద్ మెరుపులు మెరుపులు వస్తున్నాయి కానీ ఇంక వాన రావట్లే.
పడట్లేదా అచ్చా.
ఇంకా ఇంకా వేడి బాగా ఇంట్లా బాగా అయితదండి వేడి. ఒక లేయర్ వేరేవి ఉన్నది చిట్టు చిట్టు జిడ్డు జిడ్ డ్డుగా వస్తుంది మొత్తం. కూలర్ ప కూసున్నా కూడా వా గాలి జిడ్డు జిడ్డుగా వస్తుంది ఏది వాళ్ల వేరే లాగే వస్తుంది. బయట అయితే చల్లగే ఉన్నది లోపట కొంచెం వేడిగా ఉన్నది.
ఓకేనండి అచ్చ అచ్చా ఇటు కూడా అలాగే ఉంది వర్షం అంటే ఇలా కమ్మస్లాగా వచ్చి వేడవుతుంది. హ్
మీరు ఎన్ని వరకు ఇక్కి పండుకుంటారు.
మేముండి ఒక ఫై ఇప్పుడు పొడువు చూస్తూంటే పదకొండు అయితదమ్మా లెవన్ ఇల్లా లెవెన్ ట్వెల్వ్ వరకు పడుకుంటాం మేము. ఇంకా ఏంటి ఇప్పటి వరకు స హాలిడేస్ ఉండే కదా అదే అలవాటు అయిపోయింది. ఇప్పుడు వెకేషన్స్ అయిపోయాయి కదా ఇంకా ఇప్పుడు అదే ఆ ఇప్పుడు లేవు. ఇవ్వడానికి ఇప్పుడు కొంచెం తొందరగా పడుకోడానికి ట్రై చేస్తున్నాము.
ఆహా ఇంకా పిల్లలు మీ స్టార్ట్ కాలేదా అండి. మీకు లెవన్ అయితది అండి.
అయ్యాయి అమ్మా స్టార్ట్ అ అయిపోయిందండి మాకు కూడా స్టార్ట్ అయితుంది ఎళ్తున్నారు. పిల్లలు
ఆహా
హ్ ఇంకా
ఇంకా చెప్పండి ఇంకా ఫ్లావర్స్ చెప్ అవునా అండి వెళ్తున్నారు. ఒక రెండు వీక్లు అయినయండి.
అవునాండి ఆహా.
మీరు చెట్లు పెంచుతరా అండి చెట్లు పెంచ్ తరా మీరు చెట్లండి.
టేషన్ అంటే చాలా ఇష్టం అండి. నేను ప్లాంటేషన్ చేస్తాను, ప్రతి ఇయర్ చేస్తూ ఉంటాను.
ఓ మంచి విషయమే అండి, మనకి ఆక్సిజన్ మ ఫ్రెష్ ఆక్సిజన్ మనకి అవసరమే.
హ్
ఇప్పుడు నేచర్ ఫ్రెష్ వాతావరణం బావుంటనే మన హెల్త్ కూడా బాగుంటదండి. ఇప్పుడు చేయాలి ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్స్ అని ఇవి అని మొత్తం చెట్లు నరికేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు చెట్లు నాటండి. అది మని కాపాడుకోండి.
ఇంక గవర్నమెంట్ మంచి మంచి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇస్తుంది ఇది అది చేయడానికి ఆ ప్రాజెక్టులు వల్ల అడవిలో నడ కడమ్ చెల్లర నర కడమ్ చేస్తున్నారు అదే కదా అలా పడటం వల్లనే వర్షాలు రావు
అవును
ఇంకా యానిమల్స్ బయటికి వచ్చేస్తాయి వాళ్ళ కూడా ఇదైతుది యానిమల్స్ కి కూడా హుమ్
ఇంకా దాని వల్ల ఇప్పుడు వర్షం కూడా సరిగా రావట్లేం దాని వల్ల మొత్తం పాడైతుందండి సరిగ్గా నేచర్ మొత్తం కరాబ్ అయితే కాని అదే అయితుంది ఇంకా పొల్యూషన్ బాగా అయిపో పోయింది చెట్లు తక్కువయినియి కదండి దాని వల్ల పొల్యూషన్ ఎక్కువ అయింది చిన్న చిన్న ఊళ్ళల్లో ఫ్రెష్ ఉండే కాదు ఇప్పుడు అడ సరే కూడా మొత్తం బైక్ అది పొల్యూషన్ అటు సైడ్ అట్లనే అయిందండి
అవునండి ఇప్పుడు ఇక్కడ పల్లెటూర్లలో పొల్యూషన్ ఎక్కువ ఉండదు స్లలో అంటే ఎక్కువ పొల్యూషన్ ఉంటది ఎందుకంటే ఎక్కువ చెట్లు లేవు కదా అన్ని ప్లేసులలో మొత్తము ఇవే అయిపోయినాయి ఇల్లు బిల్డింగ్స్ అన్ని ప్రాజెక్ట్స్ అని కంపెనీస్ అని అన్ని ఇవే ఎందుకంటే వాళ్ళ
అవునాండి ఎప్పుడు కూడా బోర్లలలో కూడా ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు వస్తు వస్తు మొత్తం బోర్లకి కూడా తక్కు
అవు అవి కూడా తక్కువ ఇవన్నీ కూడా సిటీకి దగ్ దగ్గరగా సిటీ లాగా అన్ని ఇన్ని కలిసిపోతున్నాయి
కాళ్ళు లేకుండే చదువులు కూడా అవసరం అని ఇప్పుడు పిల్లలకి కంపల్సరీ చదువులు అవసరం కదండి అందుకోసం వాళ్ళు వస్తున్నారు ఊరు నుంచి అక్కడ ఊర్లో బడీలు లేవు కదా అండి ఇక్కడ బాగా దూరం వెళ్ళాలి వెళ్ళాలంటే కూడా ఇంకా అక్కడ సెవెంత్ వరకు అలా ఉంటయి కదండి మొత్తం చదువు లే కదా ఇటుఅటు ఎందుకని వాళ్ళు ఇటే వస్తున్నారండి
అవును మీరు వేసారండి మరి ఈ సంవత్సరం ఏదన్నా కొత్తగా
ఏం లేదండి ఇంకా ఏమి ఎయ్యలే
ఎందుకు ప్లాంటేషన్ చెయ్యార మీరు
చేస్తానండి ఇం చేయ్యాల ఇంకా నా
అవునా అవు చేయాలి ప్రతి సంవత్సరం అంటే కొత్త కొత్తగా అవే మొక్కల్ని మళ్ళీ రీన్యుగా చెయ్యాలి మంచిగా అవా అవి తీసి కటింగ్స్ కటింగ్స్ కూడా తీసి వేరే వేరే దగ్గర మట్టి తీసుకొని ఇట్లా కం కంపస్ట్ గూడా చేసుకొని అవి ఇది కలిపి వేరే కొత్త కుండీల్లో అవి కటింగ్స్ వేసుకుంటే తొందరగా నాటు కుంటాయ్ ఇప్పుడు సీజన్ గదా అయితే నాటుకొని ఆగస్ట్ ఆగస్ సెప్టెమా అప్పటి వరకు మొగ్గల్ ఒస్తాయ్ ఊమ్ అవును
నీకు ఏసీజ్ అంటే ఇస్ ష్టమండి రేసీజయితే బాగుండదండి మాన్సూన్ ఇస్తామండి నీకు
అవునండి ఇంక వింటర్ మాన్సూన్ ఇలా ఈ సీజనల్ వాక
ఉమ్
ఉహు
మ్ ఇప్పుడు చెట్లు గూడా మంటిగ ఔపిస్తాయాండి గ్రీన్ గ్రీన్ గా ఇప్పు వా టు వర్షం అయితది కదా చెట్లు పెద్ద అయితయి ఇంకా మంచిగా ఔపిస్ తది మంచి హెల్తీగా మస్తు కలర్ఫుల్ గా ఫొటోస్ కూడా దాన్ని బాగొస్తది ఇప్పుడైతే ఈ వర్షాకాలంలో ఇప్పు చెట్లు గూడా తొందరగా పెద్దగయితయి గదండి ఇంక గ్రోత్ ఉమ్ వర్షాకాలంలో చెట్లు గ్రోతింగ్ బాగుంటది గదా హెల్తీ ఉంటది వాళ్ళు
అవును వండి అదే ఎందుకన్ యెమ్ బాగుండదని పెంచడానికి సీజనే విత్తనం వేయడానికి సీజన్ కరెక్ట్ ఉంటది
అవునండి ఇప్పుడు పంటలు పండీసు వాళ్ళకి ఇప్పుడు వాటర్ టేరింగ్ రాకపోతే వాళ్ళకి నష్టమే అండి ఫండిచుకోలేరు మనకి ఇప్పుడు బియ్యం
అంటే ఈ వర్షాలు గూడా ఒక సైడ్ ఒస్తున్నాయి ఒక సైడ్ రావట్లేదు గదా
అవునండి ఇవాన్ తెందుకండి ఈ సైట్ కొంచెం దూరం వెళ్తే అవునండి
వేస్తున్నార్ ఎందుకంటే విత్తనం వేసేటప్ ఇప్పుడు వా వాళ్ళకి వర్షము రాకుంట ఉంటేనే బావుంటది విత్తనం వేసిన్ తర్వాత రెండు మూడ్ రోజులకు కూ వాళ్ళకు వార్షం కావాలి ఎందుకంటే చిన్న మొక్కలు యెళ్తే మళ్ళ వాడ్ శాన్ని టబీ కరాబై
తది పాడైపోతది కదా ఇవ ఎకువొస్తే పాడైపోసి ఇంక్ కా పిర ధరలు గూడా బాగున్నాయండి ఇప్పుడు పూర ధరలు బాగున్నాయ్ పప్ ప్పులు గుడా పెంచిపోనేయి మొత్తం ప్రేట్లు
పిలో వుయ్ అంటే ఏ విషయం చెప్పాలన్నా కానీ ఇప్పుడు బాగా పెరిగిందమ్మా ధరలు బాగా పెరిగాయి అన్నిట్లో గ్యాస్ లో అని అవును కూరగాయలు గూడా మన్నా అ ఇక్కడ మన ఈ వస్తువుల మీద కిరాణా వస్తువులు సరుకుల మీద కూడా అన్ని ఏల్లిన గూడా ధరలు బాగా పెరిగాయి ఇంకా కరెంటు బిల్ కూడా దాని యూనిట్స్ కూడా బాగా పెరిగింది. ఏం నడిపినా నడపపోయినా బాగా కరెంట్ బిల్ వస్తుంది.
అ అవునా అదైతే ఉంద అండి. ఇప్పుడు మన ఎండాకాలం కదా అండి ఇప్పుడు. ఇప్పుడు ఈ ఎండ అయితే ఈ సారి బాగాంటే బాగా వచ్చిందండి. కూలర్ కూడా సరిపోవట్లే రెండు రెండు కూలర్ పెట్టినా ఫ్యాన్ ఇంకా
మ్
ఈ సంవత్సరం అయితే బాగా అంటే బాగా వేడి వచ్చిందండి ఎండాకాలం.
అవును లాస్ట్ ది బాగా వేడిగానే ఉండేవి కదా, ఇంతే చెప్తున్నారు వర్షాలు కూడా బాగా ఉంటాయని. ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు జూలై నుండి ఉంటుంది. ఓకే అమ్మా బాయ్
ఒకే అండీ బాయ్